చెప్పండి చెప్పండి.
చెప్పండి ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి ఇప్పుడే ఇలా పడుకున్నాండి.
తిన్నారాండి
ఆ పిన్న వండ్రి ఏళమది పండగ వండ్రి
అవునవును అండి ఏం చేసారు ఈరోజు స్పెషల్ లే సార్ మరి వెజ్ అయినా మొత్తం పండగ రోజు
అవునండి విద్య మొత్తం అయితే మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మామ వాళని ఇంట్లో మా మద్దలు వాళ్ళు కొత్తగా ఫ్రిడ్జ్ తీసుకొచ్చున్నారు.
ఓకే అవున
ఫ్రిడ్జ్ ఎనాగ్రేషన్ చేయడానికి రమ్మంటే అటు వెళ్ళి వచ్చాము. అయితే వార అమ్మమ్మ ఇల్ కూడాడా అదే ఆ అ చర్బద్ దేవున్న పూర్ణం రొట్టల్ పెట్టింది. అయితే అవి ఏంటి అంటే దంకని
పూర్ణం రొట్టెలు ఇలా చేస్తారండి.
పూర్ణం రొట్టెలు అది చెనగప్పండి తోటి శనగపప్పు తోటి చేస్తారండి. శనగపప్పు ను మంచి ఇగ ఉడకబెట్టి వాల్చి అందులో బెల్లం చెక్కర ఏసి దాన్ని మంచిగాన్నారు నాదే అల్కి
ఆ
పిండి తోటి చేసి కాల్స్ తర్ అండి అతే శేర్పది కూడా చేస్ మండి పచ్చడా అంటుందాన్ని అందులో షడ్రుచులు అంటరు ఆరు రుచులు ఉప్పు కారం చేదు తీప్ పి వగరు
హ
వెయాంటివి పులుపు అన్ని కలిపి అంటే ఒక్కొక్కటి ఒ ఒక్కొక్క అన్నట్ అంటే మన ఆ మన ఇప్పుడు కొత్త సంవత్సరం కదా కొత్త సంవత్సరాలు లో ఆ కొత్త సంవత్సరంలో అనుభవం అయ్యే షడ్రుచులు అం అంటే ఏడు రుచులు ఏడు రుచులు అంటే మనకు హస్ స్టార్టింగ్ లో ఆ వగరు అన్ అంటే కొంచెం మ మానస అంటే మన జీవితం ఎలా సాగిపోతుంది ఈ సంవ అవసరంతా అనే దానికి ఒక నిదర్శనం అందట్టు అయితే ఫస్ట్ స స్టార్టింగ్ చేదుగా తర్వాత స్వీట్ గా తర్వాత హాట్ గా తర్వాత వగరుగా ఆ తర్వాత చేదుగా అంటే ఒకటే ఎ ఇప్పుడు మన జీవితంలో ఒకే రకం ఉండదు కదా
అవునుండ అదే
ఒక్క రోజు మంచి రోజు ఒకరు వచ్చేది రోజు అట్లా ఉంటాయి కదా ఆ ఆకాశ కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నిీ అనుభవిం చేయిర్ లాగా ఇది కూడా అలా అని అన్నట్టు దానికి నిదర్శనం అన్నట్టు వెేస్ మల్ల ఆరోగ్య క్యానవి మూడం మంచిది అన్నట్టు చేదు వగరు పుల్పు ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న ఎనర్జీకి కూడా కొంచం మంచిగా యూస్ఫుల్ అయితది అనేమాట
ఆ
అలాగే ఈ పండుగ కూడా అలాగే ఇప్పుడు ఈ పప్పు తోటి కూడా ఆ శనగపప్పు ఉడక పెట్టి పూర్ణం చేసి చెయడం వల్ల కూడా మనకు గ్యాస్ అనేది ఉంటది కదాండి అ గ్యాస్ ఫమ్ కావడానికి కూడా మన ఓ ఈ ఇ డం వల్ల గ్యాస్ అనేది కూడా మనకు బాడీకి మంచిగా ఆదైపోతుంది అన్నట్టు అట్లా కదాఅండి మీ మీరు మీ ఇంగ్లీ సారండి
మేము ఈరోజు చూడండి సాయంత్రం మేము అద ఏమంటారు సారే బేగన్ అంటే సారే బేగన్ అంటే ఏది బంట వంకాయ మసాలా వేసాము మళ్ళీ అదే మ శైరీలోమో బెండకాయ చేసామండి మళ్ళీ అంత పొద్దున్న లేచి వండుకోవడం కుదు నేసి ఇప్పుడే చేసేసాను కర్రడు చేసుకున్నామండి ఇప్పుడు మళ్ళీ బియ్యం నానబెట్టేసేసుకున్నాను
ఆ
రాత్రి తట్టి కలాలిచ్చేసి రైస్ పెట్టేసుకనేసి మళ్ాలు మహమ్ చేైసలు క అనేసి మంచిగా అన్నం తెలిసి దాని తర్వాత కొంచెం హాఫ్ అన్ అవర్ తవాత మన నమాజ్ ఉంటదండి నమాజ్ వేసుకుంటాం
ఆ
దాని తర్వాత ఏవన్నా చేసుకోవచ్చు తినడం అనేతే ఉండదు మళ్ళీ సాయంత్రం సిక్స్ ర్ ఇటి వరకు ఏం తినద్దు ఇంకా మేము వాటర్ కూడా తాగద్దండి ఇంక మేము
చల్లన్నా చ కర్రీని మళ్ళీ పొద్దున్న వేడి చేస్తారా అండి
అవును చేస్తామండి ఇప్పుడు అద కచ్చాపక్క కచ్చాపక్క అన్నిీ పెట్టేస్తే పొద్దున మొత్తం ముడికిచ్చేస్తాము బాగుంటుందండి ఖరాబ్ కాదు ఇంకా సాయంత్రం వరకు బాగానే ఉంటుందండి
అంటే అన్నం వేడిద అండుకో ట అది ఇడి ఇప్పుడ ఆం కట్కుంట
ఇంక పొద్దున్నన్న అన్నం పెడతా నానబట్టేసుకున్నానండి పొద్దున్నని వేడి వేడిగా అన్నం పెట్టేస్తానండి
చలికాలం అయితే కొంచెం కష్టమే కదండి తినడానికి
అవును ఇప్పుడు మంత పొద్దున్న తినబుద్ధి కాదండి ఇప్పుడు ఏదో తినాలని తినడం ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ కూడా సిక్స్ థర్టీకి మేము ఫ్రూట్స్ అవన్నీ తింటాం కదా అయితే వాటర్ తగ వచ్చేసరికి ఇక ఆకలి అ అవ్వదండి మళ్ళీ మేము నమాజ్ ఉంటదండి న్నమా చదువుకొని వచ్చేసి నైన్ నైన్ థర్టీ వరకు తింటాము ఫుడ్ ఇక అంత తొందర న మళ మళ్ త్రీ తర్టీ తినారంట ఎలా తినో గుర్ అవుతుదండి
మీరు వాటర్ కూడా తాగుకుంటూ ఉంటారు కదా అందుకన్నా తినబుద్ది కాదు
అ తాగం ఇంకా ఇ వాటలు కూడా అంత పొద్దు పొద్దున కొ మొత్తం అన్నం తినేసరికి మళ్ళీ వాటర్ తాగలో టైం అయేసరికి ఇ అసలు తినే బుద్ధి కాదండి అసలు కానీ ఇప్పుడు మంచిగా ఎన్న కొంచెం ఇప్పుడు ఎండింగ్ ఎండింగ్ లో కొంచెం ఇప్పుడు ఈసారి ా లో ఒక పొద్దు మంచిలు జరిగినాయండి ఎండా అంతగానం కొట్టలేదు చల చల్ల లేదు చల్ చల్లగానే అయి
కూల్ వాతావరణం బాగుందిదు మరి షాపింగ్ చేసి సార అండి
అవునండి షాపింగ్ చేసామండి మేము ఆ రస్ స్తున్నామండి ఆఫర్ లో ఉండేనండి చెప్ప ఇప్పుడు ప్రెస్లు తీసేసుకున్నాము
ఆ జులరీ ఏమన్నదిసు కున్నారా అండి
ఆ మేడం
జుల జ్యులరి
జ్యవలరీసా అంటే ఇక నేను ఎక్క్క శాతం బయ జువలరీ వేసుకోనండి ఓన్ గోల్డ్ జ్యువలరీ యూజ్ చేసేసుకుంటాను రా బ్యాంగల్ సారన్ని తీసేసుకున్నాము చెప్పులు బ్యాంగల్స్ డ్రెస్ నార్మల్ డ్రెస్ే తీసు చన్నామండి ఇప్పుడు యాక్చువల్ గా మేము మా బాబు పెళ్లి కూతురు ఉందనేసి ఇ నార్మల్ చేసాము దాని తర్వాత తీసుకునేది ఉ ీ క అనేసి చేయలేదండి ఇప్పుడు చాలా ఆఫర్స్ నడుస్తా స్తున్నాయండి ఆయుష కలెక్షన్ లో బై వన్ గెట్ వన్ అనేసి ఫిఫ్ తన్ హండ్రెడ్ కి టూ టూ డ్రెసెస్ వస్తున్నాయి మసన్సిన ఫిఫటీన్ హ్రె టూ వచ్చిన అండి బావున్న అవును వానే
క్లాత్ కూడా బాగున్నదా
ఆ ఆరు దంసా క్లాతుందండి
సమ్మార్కు యూస్ ఫుల్ చట్టు ఉందా
అంటే అంటే వర్క్ మనం ఒకనా ఫంక్షన్ వైజ్ వెళ్ళడానికి బాగుందండి వేస్ట్
మరిసారి ఏం తీసుకోలేదాండి
సారీ తీసుకోలేదండి మళ మ్యారేజ్ క తీసుకుందాం అనేసి తీసుకోలేదండి ఇంకా నార్మల్ డ్రెస్ ఎ తీసుకున్నాం కాటన్ డ్రెస్సులు తీసేసుకున్నాంమండి
ఆ హా
ఉ
ఆ మరి మీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తారా అండి పండుగ
అవునండి వెళ్తాము ఆ రోజు మా ఇంట్లో మొత్తం పండగ అయిన తర్వాత సాయంత్రం పూటన్నా లేకపోతే పొద్దునన్నా వెళ్తామండి వెలిసి కలిసి వచ్చేస్తాం వెళ్తాం అవును కా చూసి వస్తామండి ఇలా మేము ఇంకా
హా వయస్తలేన్్ర అల్ సరండి ఓన్లీ శనివారంమేనా మళ్ళీ మండే కూడా ఉంటుందా
హాల్డే సరేపు టుమారో స్కూల్ ఉంద అనుకుంటానండి ఎందుకంటే రంజాన్ టుమారో అయితే హాల్డే గవర్నమెంట్ డిక్లేర్ చేస్తారా అన్నట్టు అన్నారు సో రేపు కాలేదు కాబట్టి ఏ రేపు స్కూల్ ఉంద ఉంటుంది అనుకుంటున్నామండి ఇంకా మెసేజ్ రాలేదు స్కూల్ నుంచి వస్తా నను న్నా మన్నీ
హ
ఉ ఇంకా మీరు గ అదిలాంత అంతేనా చేస్తారా అండి ఇంకేమంది చేస్తారా ఇంకా అంతేనా
ఇంతే అంటే ఇక కొంచెము ఆ అది జనవరిలో అంటే ఆ నూతన సంవత్సరము ఇదే మాకు అదతేన్ జనవరి బ్రేక్ఫాస్ట్ లో ఇంగ్లీష్ సమచ్చం సం కదా ఇది తెలుగు సంవత్సరం కాబట్టిగా మాకు కొంచెం పెద్దవాళ్ళుంటే వెళ్ళి వాళ్ళను కాలుసి ది కొంచెం వాళ్ళతోటి ఆశీర్వాదం తీసుకొని అలాగే మ ఒక ప్ర పంచాంగ శ్రావణం అనేది ఉంటదండి
ఆ
అక్కడ మకుల సంఘం ఉంటది ఆ సంఘంలోకి వెళ్ళి వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఏ ఏ రాసుకి ఎలా ఉంటుంది ఎవరికి ఎట్లా ఉంటుంది అంటే గ్రహస్థితిలో వాళ్ళ మీద పడే ప్రభావాలు పెళ్ళిళ్ళు అలాంటి అన్నీ ఎలా జరుగుతాయి ఎట్లా ఉంట అంటయి కష్టాల సుఖాల అనేది ఈ ఒక్కొక్క ఆ రాసులను బట్టి ఆ వాళ్ళు పంచాంగ శ్రావణమా అనేది చదువుతారాండి చయితే అందర వెళ్ళి అక్కడ వింటారు ఇక మన అదొక వన్ అవర్ దలా దాకా ఉంటుంది అన్నట్టు అందరిక చదివి వాళ్ళ గురించి ఇట్లా వినిపిస్తారు అన్నట్టు ఏ రాశిక ఇంత ఖర్చంత రాజ పూజెంత అ మళ్ళీ వాళ్ళకు ఆదాయం ఎంత మంచిది చెడేది అది ఏమేమి కష్టాలు ఉంటే అట్లా అట్లా ఒక బుక్కు చదువుతారు మళ్ళీ అక్కడ పచ్చడి వేసి అట్లా పెడతారు
ఆ
అయిది ఇవళ మ మీ గుూడా అంటే ఇప్పుడు శీతల పానీయానికి ఎక్కువ అందరు అలవాటయి ఇ పచ్చడ ఈవన్ ఎవరు తాగల్ తాగడం లేదు కదా అయితే ఇక్కడ రాజు చౌకని ఉంటుంది మా ఊర్లో అక్కడ కొంత మంది ఇది అంటే అన్ని సంఘాలం కలిసి అక్కడ డిఎస్పి ని చైర్మన్ వాళ్ళ అందరిని పలిసి మేము ఆ పచ్చడి అనేది అందరికి అవేర్నెస్ కల్పించామండి
అవునాను అవునండి ప్రఖ్యాత రా తింటే ఏముంటది ఉచు తెలియాలి కూడా అది అందరికి
ఆ అదే అంటే ఇప్పుడు ఈ ఇది మనకు నాచురల్ ఉంటది కదండి
అవును న్యాచురల్
జిల్లా ఎన్నో దగ దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలలు స్టోరేజ్ అంతా నిల్వ ఉంటది కదా ఆ అవితా తగడం వల్ల ఇప్పుడు ఎక్కువ శాతం హెల్త్ ఇష్యూస్
అవును హెల్త్ ఇష్యూస్ కాబోతున్నా వస్తున్నాయండి వస్తు అవునండి అవును
అలాంటి దానికి ఇది కొంచెం మం మంచిగా ఉంటది ఎప్పుడన్నా మనకి ఇంట్లో తాగాలనిపించినప్పుడు ఇలాంటి చేసుకొని తాగితే కూడా హెల్త్ బాగుంటది అనేది అందరికి ఇచ్చాం చెప్పడం జరిగిందండి అట్లా అయింది చాలా బాగా జరిగింది ఇవాళ
ఆ అలా అలా తెలుసుకుంటేనే బాగుంటదండి ప్రకృతి గురించి ఆ వింటా ఇంకా తినే ఆహ గురించి తెలుసుకుంటేనే కదా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఏదంటే జంక్ ఫుడ్ అలవాటు అయిపోతుంది పతిథి కుర్కురేలు తెలుసు ఆ అదే అది మొత్తం అవే అలవాటు అవుతున్నారు వాళ్ళు స్నాక్స్ ఆ అలాంటి ఇలా
పిజ్జా బిర్గాలు ఇవే తింటున్నారు గతంలో ఏ మైనా గిన్నెపిండి స్వీట్ ఇది హార్ట్ జొన్న రొట్టే గడకా ఇలా అంటిది తిని మళ్లీ మా ఫస్ట్ స్టాండర్డ్ ఉండే వాళ్ళు ఇప్పుడు వీళ్ళ ఇ దీని అంతా ఊత కప్పు లాగా అయిపోయి
అ ఏం చేయలేకపోదు ఏ అంతే ఇంకా వాళ్ళు కూడా అసలు ఏం చేయలేరు ఏదన్న పని చెప్పిన వాళ్ళకు కోపాలొస్తయ్ ఏదన్నంటే మళ్ళీ మొబైల్ యూస్ తేడము అదే పని ఎప్పుడు ఉన్న పిల్లలక్ ఆప్ ప మనం చినాయప్పాడ్ మనం ఫుల్ ఫుల్ వర్క్ చేసేవాళ